హలో
ఆ హలో హాయ్
ఆ హాయ్
ఆ ఏమైంది అయితే కోతి
అయితే ఏమైందంటే నార్మల్ గా మా ఒల్లుతుంది మా మమ్మీ మా చెల్లెల్ని తిడుతుంది ఈమే ఏడుస్తుంటే నాకు లేట్ అయితుంది లేట్ అయి తుంది అని ఎల్ల్తలేదు అనమాట అంటుంది ఏడుతుంది ఇగ నేను తిడ్ తున్న పో పో అని చెప్పేసి ఇగ ఇద్దరం ముగ్గురం బెడ్రూమ్ లోనే ఉన్ ఇంగ మాటంటే మమ్మీ కొంచెం బెడ్రూమ్ అవతలా నిల పడ్డది కోతి మంచిగా మమ్ మ్మ్ తెల్సు కదా
మ్మ్ మ్మ్ అవును
మా మెట్లమీకెళ్లి వచ్చింది మేము పొద్దుగల చూసినం కోతి ఉందనగానే ఏ ఇది వస్తదా అనుకున్నాం వస్తది కానీ ఇంగ అంత సడన్ ఎక్స్పెక్ట్ చేయ్యాలె వచ్చింది గడప మీద కూసుంది మమ్మీ కోతనంగానే మా మమ్మీ గట్టిగా ఒళ్ళేసరికి అదేం అనలేదు పాపం అంటే ఇట్ల మీదికి ఎగిరినట్టు ఒకసారి అయితే ఎగిరినట్టు చేసింది ఇంగ
చేసిండు ఊ కిర్ అంటున్నది ఇది
ఏ ఏ ఊ ఉరకలేదు మా మమ్మీ వళ్లి స్టిక్ తీసుకొని మ ఉంటారు ఇట్ల హడీ అంటే అప్పుడు ఇంక ఏడా జస్ట్ ఇంకా పక్కన పెట్టుంటుంది అన్నే కడప మీక దిగి పక్కకి కూసుంది అనమాట మళ్ళా డోర్ వెళ్దామని చూస్తే అన్నే ఉంది మాల్లో త్తే పోయింది అనమాట ఇగ మళ్ళా ఇంగ అది పొయ్యింది ఆ ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉంది ఇంగ మళ్ళా అది ఉందో లేదో అనుకుంట పోయి మీదికి కొద్దిసేపు అయినంక
ఏమన్న పెట్టిర్ర దానికి మీరు నాద కొబ్బరికాయలు గిట్ల ఏమైనా పెడితే
ఏం పెట్టాలె ఎందుకు వస్తద అంటే అ వచ్చినా మా ఇంటి సైడ్ ఎందుకు ఉంటదింటే వెనకాలా హనుమాన్ టెంపుల్ ఉంది
మ్మ్ హు హు హు ఓ
ఇంకా హనుమన్ టెంపుల్ ఉన్నప్పుడు రావి చెట్టు కంపల్సరీ ఉంటదిగా
అవునవును
ఆ రాగి చెట్టుకి చిన్నగా రెడ్ కలర్ ఏమో ఫ్రూట్స్ అయితాయి
అవు ఫ్రూట్స్ అయితయి అవును
ఆ అది తినడానికి వస్తది అన్నమాట
ఓకే ఓకే
అయినా ఇంకా ఏమంటారు ఇప్పుడు కాదా కోతి రావడం ఒక త్రీ ఇయర్స్ నుంచి వస్తున్నాం ఈ ఇంట్లోకి వచ్చిన వన్ ఇయర్ కోతిల్లేవ్ వేమిలేవ్ దాన్ నెక్స్ ెస్ట్ ఇయర్ మార్చ్ లోచ్చినాయి ఫిబ్రవరిలోచ్చినాయి మిడిల్ల అప్పడు నుంచి ఇప్పటి వరకి మధ్యలో ఒక వన్ ఇయర్ గ్యాప్ తీసుకునే కాకుండా మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి అనమాట ఇగ మమ్మల్ని మీది కొని ఆ రోజు మళ్ళ ఏమైంది అనుకున్నావ్ పోయిందిగా మీదికి ఇంకా మా మమ్మీ బట్టలు పిండేసి ి అంత అయిపోయింది ఇంకా మా నాయమ బయట కూసుందని చెప్ చెప్పేసి నేనున్న నేను ఏం చేసిన అంటే నాకు కొంచెం ముందే ఆలోచించేసి ఈ బయటికి డోర్ పెట్టేసి నాయనమ దగ్గర పోయి కూర్చున్నా అవ్తల చిన్న గేట్ ఉంది చుడు ఆ చిన్న గేట్ దగ్గర డోర్ ఉందిగా అ అరుగు మీద కూర్స్తున్నాం ఇద్దరం అయితే అ కోతి ఎప్పుడోచ్ ఆ ముందు చూపు ఆ కోతి మెల్ లా వచ్చినట్టుంది మేము ఇక్కట్ లేము గా అట్ సైడ్ ఉన్నాంగా సేమ్ మెట్ల మీకేలీ వచ్చినట్టుంది ఇగా ఏమన్ తారు కూసుంది వాటర్ కోసం వచ్చిందో ఏమో తెలువదు కని మళ్ళ గోడ మిద్ క్కి గోడ మీకేల్ పో ంది నేను ఎట్లా చూసినా ఏ ఏమంటారు జరా ఫోటోలు దిగుదాం అని చెప్పి స్క్రీన్ కూడా ఆన్ చేయాలేను జస్ట్ ఫోన్ ఇట్లా పెట్టి చూస్తున్నా ఆ గ్లా స్లకెళ్ళి కోతి గోడ మీకిెళ్ళి వచ్చేది కనిపించింది చూడు అది ంద అనుకున్నావ్ దొడ్డు దొడ్డు ఉంది ఇగ నేనుమా నాయనమ్మ అయితే అసలు మస్తు భయపడుతున్నాం అది మ మీడికెళ్లి ఎడదుంకగల్ల అని చెప్పేసి అది సక్కగా వచ్చింది కూర్చుంది
లే లేదు సడన్ గా వస్తేనేమో నువ్వు అంటే ఊ ఏమంటారు ఊరుకగలుగుతావ్ మరి మీ అమ్మమ్మ ఎట్ల ఊరుకుతది మరి
అయ్యో ఉరుకుతానేమో అళ్ళ ప్రాబ్లం ఏం లేదు కానీ అది పెద్ద గేట్ కడ కూసుంది మళ్ళా చిన్నగెట్ దాని పక్కకే కదా ఇప్పుడు నేను ఉరకనీకి పోయినా నేను ఉరుకుతు దాన్ని ఏమన్నా చేస్తున్నా నా మీనికి దుంకుతే కష్టంగా అట్లా అని చెప్పేసి వదిలితే కూడా మళ్ళ మీదికి దుంకుతదేమో అని భయంతోని అసలు మా టలు రానోల్ల తీరే ఇద్దరం నినైతే ఎంత యాక్టింగ్ తెలుసా అసలు ఫోన్ చూస్తున్నట్
మ్
అట్లా చూసుకుంట కూసుందన్నమాట ఆడికిద్దాన్ని చూసిన అది కూడా మా ఇద్దరిని చూసింది ఆ మేం చూసి చూడనట్టున్నం అది చూసి చూడనట్టుంది ఎంతసేపు కూసున్నం అది కదుల్త లేదు మేం కదుల్త లేం మా భయం మాకు దాని భయం దానికి నియమ్మా ఇట్ల కాదు ఎడికైతె అడ్ ఆడికైయితే అని చెప్పిసి నయనమ్మ నీను లోపటికి పోతున్నా మెల్లగరా అని చెప్పేసి ఎస్కేప్ అయినా వచ్చి డోర్ కడ నిలపడ్డ నన్ను చుడలేదు అది నేను జస్ట్ ఇట్లా డోర్ కాడకోచ్చినా ముద్దుగలేచ్చి పెద్ద గేట్ మీదికెళ్ళి చిన్న గేట్ మీదికెళ్ళి అక్కడ వెళ్ళిపోయింది ఇగా ఆరుట్లు ఉందా మళ్ళీ ఈరోజు పొద్దుగాల పొద్దుగాల ఏమైందంట నేను బయట వేలే లోప ఇక్కనే ఉన్నా చూడలే అన్నమాట బ్రష్ చేస్తున్న మా మమ్మీ కిచెన్ లో పోయింది అవి ట్రాన్స్
కాదు అది నువ్వు వచ్చినప్పుడే వస్తుందంటే నీకు దానికిమో అన్నాదములు మగధీర బంధం అని అంటుంది ఉహు
కి అని ఓరినాయ్యి అంటే చాలు అమ్మ కోతి వచ్చింది అన్న ఫీల్ ఉండిపోతం ఎందుకంటే ఆ ముందు టూ ఇయర్స్ బ్యాక్ చాలా చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినాయి అవి అట్లా అయి అయితే ఈ రోజు మార్నింగ్ ఏమో కిచెన్ ఉంటదిగా కిచెన్ది విండో ఉంటది గా ఆ విండో ట ట్రాన్స్పరెంట్ ఉంటాయిగా మవి గ్లాసెస్ వచ్చింది గోడమీద కూసుకొని మా గ్లాస్ కి మూతి పెట్టిందండి ఇట్లా లోపలికి వస్తుందంతా మా మమ్మీ ఏమో దీపిక ఆ దీపిక కోతి వచ్చింది అనేసరికి ని అమ్మ మళ్ళ వచ్చిందరా ఆన్ బ్యాడ్ గా అందుకే ఇప్పుడు మీది పోయేటప్పుడు కూడా ఏమడి జస్ట్ ఇట్లా ఫస్ట్ ఫ్లోర్ ఎక్కిన ఇంకా సెకండ్ ఫ్లోర్ ఎక్కే లోపు నేను జుట్టు కొప్పు కట్టుకున్నా అనమాట నా జుట్టే నాకు అంటే భయంతో మీదికి ఎక్కినగా ఆ ఇట్లా షాడ లాగా కనిపి వచ్చింది అందుకే ఏమంటారు ఇప్పటికా నీకు ఫోన్ చేయలేను మళ్ళీ భయపడతా అని చెప్పేసి ఫోన్ మీదా ఉన్న ధ్యాస అక్కడ ఉండదు కదా నా జుట్టు నాకే కనిపించే సరికి భయమైయి పోయింది అమ్మా అనుకుని మళ మీది పోయ్యి చూసొచ్చి ఇప్పుడు వచ్చిన కిందికిీ ఇగా అంతకు ముందుకు ఒకసారి వచ్చినప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో కూర్సున్నాయి మధ్యాహ్నం టైమ్ లా బట్టలు మా మమ్మీ పిండింది అనమాట ఆరయనికి మీది పోతుంది రోజుకు మేము పోతుంటిమి ఆ రోజు ఎందుకు మా మమ్మీ ఒకతే టప్పు నిండా బట్టలు పట్టుకొని ఇట్లా ఫస్ట్ ఫ్లోర్ ఎక్కింది ఆ రోజు నువ్వు
అవును మీ మమ్మీ పడ్డది అన్నావు
ఆ రోజు అడా జస్ట్ ఆ ఫస్ట్ ఫ్లోర్ ఎకి మళ్ళా సెకండ్ ఫ్లోర్ కి ఇట్లా యూటర్న్ తీసుకుంది అంతే రెండు కోతులు మా మమ్మీ టబ్బట్ కుంది దాన్ని కోట్టనికి పోతున్నాయమని చెప్పేసి ఇట్లా బెదిరించినాయి ఇట్లా మీదికి వచ్చినట్టు చేసేసరికి టప్పు వదిలేసి స్పీడ్ స్పీడ్ ఉరికి ఉరికొచ్చింది అనమాట ఆ ఊరుకోచ్చిన టైమ్ ఇప్పుడు ఏం కాలేదు ఆ కాల్కి ఏదో బెనికినట్టు ఏదో అయ్యింది కానీ ఆ భయంలో తెలియలేదనమాట నోపి పి నైట్ నడవనీకి వస్తలేదు ఇగా మళ్ళా అసలు కాల్ తీష్ కాల్ బయటి పెట్టనీకి వస్తలేదు అంటే ఇట్లా ఇది మొత్తం మొత్తం ఇగా ఏమంటారు నడ్ పడవనికే రాను వాళ్ళు ఎట్లుంటారు అట్లా అయిపోయినాయి హాస్పిటల్ కి పోదమన్నా కూడా రానికి వస్తలే ఇక మాకేమో ఎవ్వరు రారు ఇగా ఏం చేసినం ఇట్లా కాదని చెప్పేసి డాక్టర్ మాకు తెలిసినాయినానే అనమాట
ఇగా పోయి ఇట్ ఇట్లా అయింది అంటే ఆయన ఒక టాబ్లెట్ రాసిండ్రు అది తెచ్చి ఏసిన నైట్ మళ్ళా పొద్దుగాల ఆ ఈ ఇగా ఏమంటారు పొద్దుగాలా లేసేసింది ఇగా అట్లా అయిపోయిన అం ఆ ఇంట్లోకి వచ్చినాయి ఆ అసల్ ఎన్నిసార్లు అందుకే అసలు కోన్నా అసలు నా అదృష్టమా ఏందో తెలవదు కానీ నేను ఎప్పుడైతే నా మైండ్ లో అరే కోతి లేంది ఇంకా వస్ వస్తాలేవు అనుకుంటా చూడన్ జస్ట్ మరే నువ్ ఎందుకు అనుకుంటు ఆ నువ్ ఎందుకు అనుకుంటు వచ్చేసిన అని చెప్పేసి కండ్ల ముంగిట ఉన్ ఉన్నది తెలుసా మళ్ళా నాకు ఇన్స్టాలో కూడా మొ మొత్తం కోతులవే మొత్తం అంటే అస్సలు అది కోతులే వచ్చిన వచ్చినాయ్ అంటే నాకు భయం స్టార్ట్ అయితాది
అటే సాటర్డే సాటర్డే గుడికి పోయే పోయేవాడిదినీ
నాకు ఇంకా కళలు కూడా వస్తుండే ఏమంటారు ఇప్పుడు బంద్ అయింది గానీ ఒక స్టార్టింగ్ లో చెప్పిన గా కోతి లు వచ్చినాయి అని చెప్పేసి ఊకే భయపడుతుంటేమి మీది ఒక్క కోతి కాదు రెండు కోతులు రెండు కోతులు ఉంటుండే ఇక మీది కోయినప్పుడు ఆ అది ఆ ఏమంటారు వెంకాల్నే స్కూల్ ఉందిగా అక్కడ మొత్తం అక్కడక్కడ భయపడుకుంటా నిలబడి ఆర్ఎస్ సీ తియ్యడం అట్లా చేస్తుండే ఇక మొత్త మొత్తం రోజుకు అదే మైండ్ లో ఉండి ఉండి పండుకుంటే కోతులు వచ్చినాయి మొత్తం కలగా అయిపోంది ఓకే ఫ్రీ అయినాం కదా రా అనుకున్నా అయితాయి మళ్ళా స్టార్ట్ చేసింది ఇంకాను ఇప్పుడు ఎక్కడునో పోయింది అది
మ్మ్ అది అట్లా వచ్చినప్పుడు మీరేం చెయ్యాలి తెలుసా గుడికి పోవాలి గుడికి పోయి జరదేవుని మొక్కోకొని అది ఇది ఉంటే కొన్ని ఏంది అంటే ఇట్లా మనం గుడికి పోకపోయినా ఇగ కొంచెం దేవుడు మనల్ని చూడాలనుకున్నా కూడా అట్లా వస్తాయ్
నేనేమో మండే మండే అసలు ఏమంటారు మర్చిపోకుండా మండే నాకు ఎంత లేట్ అయినా టెన్ అయినా పోతా నేను గుడికి కానీ ఇంకల్నే హనుమన్ ల గుడి ఉంటాది సాటర్డే ట్యూస్డే అయితే పోనే పోను తెలుసా
ఎందుకు
మళ్ ఏ ఏమో అంటే స్టార్టింగ్ లో పోతుంటినీ కానీ మధ్యలో ఇప్పుడు పోతలేను అనమాట ఇవెన్ ఏ అంటే నార్మలే నేను మండే చూపించినంత ఇష్టం ఇంట్రెస్ట్ నాకు వేరే డేస్ లో ఎందుకో అనిపియదు అనమాట మండే మాత్రం గుడికి పోకపోతే అసలు ఈరోజు మండే నేనా అన్న ఫీల్ లో ఉంటా నేను అట్లా ఓ పోతుండే అప్పుడు కూడా హనుమన్ గుడికిగానీ ఈ మధ్య ఇగ పోవడం బంద్ చేసిన అంటే ఇంగా ఎందుకో గాని అని బంద్ చేసిన అనమాట
మీర్ పక్కకే పెట్టుకొని పోతలేవు
అదే కదా పక్కకే మళ్ళా గుడి
మ్మ్
అంతా మంచి మంచి ఎక్స్పీరియన్స్ ఆ అదే కదా పోవాలి ఇగ ఇప్పటి నుంచి అయిన సరే మళ్ నీకేం ఎక్స్పీరియన్స్ లేవా
నా ఎక్స్పీరియన్స్ ఏం లేవ్ నావి నా వల్ల వేరే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయినాయ్
అంతేనా
ఆ ఏం భయపడకు మొన్న ఏమైంది. ఆ ఏమ మా అక్క వాళ్ళ కొడుకు బర్త్డే పోయేషి వోస్తుంటే మిడిల్లో లైక్ అదు మేము చూసుకోలేము బండి మెల్లగా పోతున్నాం వచ్చి కుక్క గరిశింది నన్ను
ఆహ
ఆ ఇగ మల్లి ఇమిడిఎట్లీ పోయి ఆన్నే పక్కకి ఒక హస్ప అదే అది మెడికల్ షాప్ కనిపిస్తే దాంట్లో పోయి ఆ టీటీ ఇంజక్షన్ తీసుకొని ఏసుకొని వోచ్చినం. పై దప్పు టాబ్లెట్స్ వ్యాక్సిన్ తీసుకున్నా
అహా సరే సరే మరి
అట్లా ఓకే ఓకే ద
ఊ బాయ్